హలో
ఆ చెప్పండి
ఆ చెప్పండి ఏంజేస్తురు
ఏం లేదండి ఖాళీయే
ఖాళీయేనా తిన్నరా మరి
ఉమ్ తిన్నాండి ఆఫ్టర్నూన్ మీరు తిన్నారా.
ఆ తిన్నాం ఏం కర్రీ
ఎగ్ కర్రీ అండి మీది
ఆ మాది మటన్ అండి
అవునా
ఆ
ఇంకవరి ఎవరండి పాటలు బాగా పాడుతున్నారు.
ఉమ్ సాంగ్స్ పెట్టుకున్నా నేనే
అవునా మీకు వచ్చా సింగింగ్ సాంగ్స్
సాంగ్స్ నాకు రావు నేనే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకున్నా బ్లూ
అవునా ఇంక మీరు ఎలాంటి పాటలు వింటారండి.
పాటలు అండి ఎక్కువ డిజే సాంగ్స్ వింటాం తెలుగులో
అవునా మీకు డ్యాన్స్ ఇట్లా వేయడం వచ్చా మంచిగా
డ్యాన్స్ యేయడం వచ్చు
ఉమ్ హూ డీజీ సాంగ్స్ అంటే ఇగ ఫ్లోక్ సాంగ్సే బాగా వింటారు అయితే మీరు
ఆ ఫోక్ సాంగ్స్ కే పోల్లు పోల్లుయేనాడగా
ఆహా
మీరు
నేం సాంగ్స్ ఎక్కువ విననండి ఎప్పుడన్నా వింటే ఇక హ్మ్మ్ భక్తి పాటలే ఇంటా ఎక్కువ
ఆ దేవన్ బిడ్డ నగిరి
ఆ అవునండి మీరు
ఆ మీరు హుమ్ మోటివేషన్ సాంగ్స్ అంటే హనుమాన్న్ చాలీస్ అంతే అండి
హుహుమ్
అ మీరేమింటారమ్మా
ఇక్కడ నేను కూడా హనుమాన్ చాలీస అంట లే కాకపోతే రామున్ సాంగ్స్ వింటా అప్పుడప్పుడు మూవీ సాంగ్స్ విన్టా
ఆహా
హ్మ్మ్
మూవీస్ ఏం చూస్తారు మీరు ఎక్కువ
ఆ ఏంటండి
మూవీస్
నేను అన్ని మూవీ చూస్తా
అదే ఏ మూవీస్ చూస్తారు ఇలా ఏ హీరోయి చూస్తారు
అన్నీ అండి కామెడీ మూవీసు యాక్షన్ మూవీసు హర్రర్ మూవీస్ అన్ని చూస్తా ఒకటి అట్టే అని ఏముండదు అన్ని మీరు ఎలాంటి మూవీస్ చూస్తారండి ఎక్కువ
నేను ఎక్కువగా హర్రర్ మూవిస్ చూడడానికి ట్రై చేస్తా
హుమ్ ట్రై చేస్తావా భయపడతార
భయం మన బ్లడ్ లోనే లేదు
అవునా కాంచన మూ చూసింది అండి కాంచన మూవీ
కాంచనా మీకు ఒక మూవీ చెప్తారు చూస్తారా మీరు
ఏంటిదండి
అమూల్య అనే ఒక మూవీ చూడి చూడండి మీరు
అవునా అట్లాంటి మూవీస్ ఉన్నాయా అండి అంబూర్ అంటే
ఒక రకమైన మూవీ అన్నారు
ఉహూ
అ మూవీ చూడండి మీకు స్టోరీ చెప్పానా
చెప్పండి చెప్పండి చూస్తాను చూడాలని వద్దా డిసైడ్ అవుతా
ఇందులో ఒక సైంటిస్ట్ ఉంటడు. సైంటిస్ట్ కి ఏ మన ఇప్పుడు మనుషుల అందరూ వంద రోజులు వంద వంద సంవత్సరాలు బ్రతుకుతారు కదా
ఆ అవును
ఈ సైంటిస్ట్ంగ్ ఎట్టంటే రెండు వందల సంవత్సరాలు బతికేయవచ్చు మనిషిని ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద
ఆ
ఇప్పుడు ఓల్డ్ డేస్ లల్లో ముసల అమ్మ వాళ్ళు ఉండే కదా ప్రెగ్నెన్సీ కి అంటే ఇట్లా చూసేవాళ్ళు ఇప్పుడు ఈ సైంటిస్ట్ ఏం చేషన్ ఉంటే ఆయన సైంటిస్ట్ తోటి మొత్తం ఎక్స్పరిమెంట్ల తోటి ఆమెకు వై ద్యం చేసంది అన్నట్టు
ఆ
ఆ వైద్యాన్ని ఎండగ పడొదు అన్నట్టు ఆమె ఒకనాడు ఎండగా సూర్యకిరణాలు పడుత
ఆ ఆ
అప్పుడు, లోపడున్న బేబీ చేంజెస్ అయితా ఉంటాయి. సూర్యకిరహణం వాడనం వల్ల, అట్లా ఆ బే. బేబీ అనేది పురుడు పోసుకున్నప్పుడే, వాళ్ల అమ్మని చంపేస్తది కొరికి.
అవునా!
అడవిలోకి వారిపోతది. అడవిలోకి వారిపోయినంక, పెద్ద అయినంక, ఇగ ఆ ఊరి వాళ్లంతా భయపడి ఊర్ని ఇడ్చి పెట్టి వేరే. అక్కడ, రౌండ్ గా పరార్ మొత్తం పరాడి కట్టి, ఊర్లో ఉంటారు ఇగ. పడారి కడతారు ఇగ. ఆఊరికి, ఊరికి సంబంధం లేకుండా.
హ్మ్మ్.
కట్టింగ్ అ, డాన్. దానికి నెలలకు, ఒకసారి ఇట్లా రోజు. అట్ల, అట్లా. వీళ్లు భార్యఎల్ ఎక్కిస్. ఇస్తారన్నమాట దానికి. ఇట్లా యాటాలు ఏదన్న ఒకటి, పంపిస్తారు ఇగ ఆటు. అటేస్తారు అన్నట్టు. అది ఇటు, రా రాకుండా అట్లా ఒక. ఒక అట్లా అయినా కానీ, వాళ్లు వేరే ఊరికి వెళ్లినప్పుడు, వచ్చే వాళ్లను, పేయి వాళ్లను చంపుకొన తినేదఆట. అద్యంత.
ఆ అవును. మనుషులునే కదా? చంపుకొన్ తినేద అండి.
హ్మ్మ్, మనుషుల అ పోయినాయి. హీరో, హీరోయిని. వెళ్లాద ఏమో హీరోయిని. ఇక్కడ ఉంటా, అన్నట్టు.
ఎక్కడ ఆధీ? ఆ ఊరు దగ్గర.
హ్మ్మ్, ఆ ఊరే హీరోయిన్ ధీ.
అవునా.
హీరోయిన్, ఏం జెస్. వోత్తాడు. హీరోయిన్ కలడానికి వచ్చేటప్పుడు, ఆ మృగం విళ్లక గల్ఫ్తది అన్నటు. హీరో, హీరోయిన్ వాహీ. హీరో వాళ్ల ఫ్రెండ్స్. టేకి.
ఆ ఏది? అ, దాయం అయింది.
హ్మ్మ్, మృగం అధి.
మృగం అంటారా. దయ్యం కాదా?
కా, ముృగం.
ఆహా! ఆవును గా.
కలిసి, ఇం జేస్తది అంటే? వాళ్లని జంపేయాలని జూస్తది. వాళ్లు భయపడి, పోతర్ ఇగ. వాళ్లు ఈయా. దీని మీద ఎక్కువ ప్రయారిటీ తీస్కొని, లాస్ట్ ఆ మృగాన్ని జంపేస్తారు.
ఎట్లా జంపేస్తారు?
గన్స్, వెపన్స్.
ఉతద ఆది.
ట్రాన్ బుపాయ్.
అవునా? ఉహూ.
ఆ మీరు, ఇట్లాంటి మూవీస్ బాగా చూస్తార అయితే?
హ్మ్మ్.
అవునా?
మీరు
హ్మ్మ్, చూస్తాగాని. నేను మరి అంతగా మంచిగా ఉండని. జూడను, డేంజర్ ఉండేటివి.
ఆ అంటే, మీరు భయపడతారు అన్నట్టు.
ఆ అవునండి. మరి ఎవరైనా భయంకరంగా ఉంటే ఎవరైనా చూస్తారా? కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్, ఉంటనే కదా జూశేది?
హ్మ్మ్.
ముస్తలే ఇంగ. హలో.
ఆ, చెప్పండి. ఇంకా మరి, ఇంకా ఎలాంటి మూవీ చూస్తారండి ఇంకా?
ఉహ్మ్. మూవీ సుద్ధే, హారర్ లేకపోతే ఇంకా జోక్‌గా ఉండే అన్ని మూవీస్ లెక్కా.
హ్మ్.
ఆయూ బ్రదర్! జంగిల్ బుక్కు, అలాంటి టైపు లో చూస్తా.
అవునా. అంటే కామెడీ, అంటే మీకు ఎవరిది ఎక్కువ కామెడీ ఇష్టం? సునీల్దా, లేలకపోతే బ్రహ్మానందం గారుదా. ఎవరిది?
బ్రహ్మానందం.
అవునా, ఎకున్. ఆ అయినా, ఇష్టమైన మూవీస్ ఏంటి అండి మీకు?
ఎవళ్లు?
బ్రహ్మానందం గరిధీ.
బ్రహ్మానందం గారు, ఇష్టమైన మూవీ అంటే?
సినిమా.
ఉమ్, ఉమ్. ఏమో మూవీ ఉండే అండి, గుర్తొస్తలేదు.
అవునా?
అది మూవీ, మీకు గుర్తుపడతారా చెప్తే?
చెప్పండి, ట్రై చేస్తా.
పద్మనాభ సినింహ, అని ఇట్లాంటరు జూడండి ఒక డైలాగ్.
ఆహా! బాదుషా మూవి.
ఆ ఆ సినిమాలో, డైలాగ్స్ ఇష్టం నాక్ ఎక్కువ.
అవునా? ఆహో. హ్మ్మ్, బా ఉంటంది. అందులో కామెడీ నీ, అన్నీ చూస్తా. సండే హ్మ్మ్.
నీకు ఎక్కువ, ఏం ఇష్టం అంటున్నెయ్ డే?
హ్మ్మ్, నాక్ ఎక్కువ బ్రహ్మానందం. కే ఆధును. సునీల్ గారది, ఎక్కువ కామెడీ నచ్చుది.
ఆ బ్రహ్మానందం గారిది, ఏ సినిమాలు ఇష్టం అండి మీకు కామెడీ.
హ్మ్మ్, అదా. ఏ సినిమా అంటే? ఇది వెంకటేష్ తోటి ఒక సినిమా తీశిండు జూడండి. ఏది. ఓం నమో. ఒ ఒ. సిన పేరు, వస్తలేదాండి? వెంకటేష్ తోట, ఒక సినిమా తీశిండు. అది ను, అతడు సినిమాలో కూడా కామెడీ బా నచ్చొది.
హ్మ్మ్.
ఓం నమో వెంకటేష్య కాకుండా, నమో వెంకటేష్ సినిన్ ఉంటది. వెంకటేష్ ది! ఆ, అలా కామిడీ. బా, నచ్చుద అండీ.
నమో వెంకటేేశ అనే సినిమాలా, మన కళ్. అల్లు అర్జున్.
ఆల్లు అర్జున్ గాదు? వెంకటేష్ హీరో అందులో.
వెంకటేష్ హె హీరో గానీ, ఇంకోసి హీరో గుడా నటిస్తాడు అందులో.
తెల్వదు అండీ?
పవన్ కల్యాణ్.
పవన్ కళ్యాణ్, అది వేరే మూవి. అది గోపాల గోపాల మూవి.
నా ఆ. ఒకే, ఒకే. హ్మ్మ్, మూవీస్స్ మీద పట్టు బాగానే ఉందండి మీకు. ఇంట్లో కూసుకొని మూవీస్స్ చూస్తారు కావచ్చు ఊకే.
ఆ ఆంటీకా టైమ్. ఎప్పుడ ఒకసారి చూస్తాం, కదా అండి మూవీస్? ఇగ అ, అట్లా కొంచెం కొంచెం గుర్తుంటాయి. అ
ఇప్పుడు ఏం మవ చూస్తారు మరి ఇ అలా
ఆ ఏంటండి
ఇవాళ ఏమైన్నా మూవీ చూసారా అంటను
ఇవాళ చూడలే మూవి
సూలే అదా
ఆ మీరు రీసెంట్ గా వచ్చిన కొత్త మూవీస్ ఏమైనా చూసారా
ఇస్ ఇడియా రాజస్ ఏ అజ బష సంక్ర ప్ర వస్తు
ఆ
ఇంకొక మూవీ ఒకటి కొత్తది రిలీజ్ అయ్యని తెలుసా మీకు
ఏంటిది
అవు ఈ రెండు మూవీ లేకుండా ఇంకొకటి మూ మూవీ ఉన్నాయండి ఈ మధ్యలో రిలీజ్ ఐంది
ఎవరు హీరో
హీరో బో ఎవరో గుర్తుకొస్తలేదు మూవే గుర్తుకొస్తలేదు చూస అయను
అవునా నవీన్ పొలిశెట్టిది కూడా ఒకటి రిలీజ్ అయింది అమ ఈ పేరు నాకు కూడా తెలియదు గుర్తుకు అనగనగా ఒక రాజు అ ఆ అనగానగా ఒక రాజు
ఆమూవీ ఉన్ను మల్ల మళ్లీ అది రవితేజ ఒక మూవీ రిలీజ్ అయింది
ఆహా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఒక మూవీ
ఆ ఆమూవీ
ఓహో అయితే అన్ని సినిమాలు చూసార అయితే మీరు
ఇంట్లో ఖాళీగామనే ఉండ ఆ మూవీస్ చూస్తూ ఉంట
ఓ అవునా సరే అయితే
సరే అండి ఉంటున్నా
ఓకే
ఆ